నవే హల్తవి ఆ సర్లే ఎందో నువ్వు ఒక్కానొక్క టైమ్ లో నువ్వే అదే మ అట్లా చేసినా
వాళ్ళని వాళ్ళని కలిపిన తెలుసా
ఆ ఇంకేం పో చాలా మంచిదనివి అయితే కాదు మే నేను ఇది చూడ్డానికి మెయిన్ రీజన్ ఏమంటే నాకి అట్లా మంచి వాళ్ళుని చెప్పకూడదు నా ముందర అంతమంత చోర్లా అని తెలుసుకోవాలనిపిస్తుంది అంతే జనే అ అంత వుందా అని నాకి అంత వాళ్ళు ఒకసారి మంచి వాళ్ళుని చెప్పక అంత బిన్న నాకు బ్యాడ్ ఇంప్రెషన్ రాదనమాట అంట నేను చూసే అంత వరకు ఆ ఇది మంచి వా వాళ్ళు చెప్తానే ఏం నమ్మేను ఇన్సిడెంట్స్ జరుగుతాయి కదా ఈ పిల్ల ఈ చిత్తూరు పాప అన్ని చెప్పింది మే ఎం ఇట్లా ఏమి అంటేనేనింక అప్పుడు ఏం పనుంది ఉంది నాకీ క ఈ రూమ్ లో ఆ రూమ్ లో అవ్వే కదా మాట్లాడుకుంటా ఇలా ఉండాల ఎవరైనా అబ్బాయికి ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పింది నాక్ కూడా నాకు అట్లే ఇనిపిస్తుంది నాకీ అక్కల్లా చూస్తే నచ్చదనమాట నా కాన్ఫోర్బుల్గా ఫీల్ చేదు ఎవరు అది వాల్ ఏమన్నా అనుకోని అంటే అట్లా కొందరికి అమ్మాయి వాళ్కి ఇష్టమెమో నాకీ కోప్మోస్తుంది ఫ్రీగా వదిలెల్ల నేన్ అన్ కుంటా ఉంటా ఆ మెంటల్ పిల్ల అందుకని అట్లుండలో ఇట్లా ఏం అంతా అని కానీ ఆ పిల్లకి వేస్ట్ మోకమోల్ అందరికీ రిక్వెస్ట్ పెట్టినాడ్ అది వేరే విషయము హు అట్లా రిక్వెస్ట్ పెట్ టం అక్కలు చెల్లెళ్ళు మా క్లాస్ లో ఇట్లా ఉంటారు నన్నేం పిల్వలా నాన్ అనట్లా మళ్ళీ నీకేమన్న సిస్టర్ పట్న అందుకే చూస్తాఉన్న ఎందుకు రెడ్డీస్ కదా ఎంతైనా ఆ ఉ ఊ అనింది టానవ్
నాకు నేను చేసుకోగలుగుతా లే నీకు నువ్వు చేసుకోవా
నాకేం ఓద్దమ్మా మనం మనకి ఇంకా ఏజ్ రావాల దేవుడ ఇవన్నీ ఇవంతా జస్ట్ నేనేమనుకుంటా మనిషితో ట్రావెల్ చేసినంక తెలుస్తుంది అనుకుంటా ఊర్
నేను అంతే వీళ్ళంతా ఈ జనరేషన్ ఎట్లుందంటే ఫస్ట్ టు పేరు పెట్టుకుంటారు మళ్ళా ట్రావెల్ చేస్తారు మళ్ళీ విడిపోతారు
పేరు పెట్టడం అని నాకు బాధ వద్దులే మే నేను అదేపనిగా చూడు వళ్ళు ఆడ పెట్టింటర్ రెడ్డీస్ అనేసి హు హ్ ఇప్పుడు మాట్లాడదాం ఏముంది
ఒద్దోద్దు
చూడు నువ్వు సరి అకౌం ట్ పోయి లాస్ట్ ఏహ్ పోవే లాస్ట్ పేరు చూరు పోవే చిప్పేర్లంటారు ఆడ కాదు మే బాన్ అంతే ఎందుకు ఫోటోల అట్లుంటాడ్ అనిపిస్తుంది వై వైట్ గా లేడా
హైట్ హైట్
హైట్ గా లేడా అయ్యోయ్యో చా చ చ చ చ సా నాకు తెలీదు ఎంత హైట్ ఎంతుంటాడో ఇల్లు బయట అయితే నేను నాకి సైట్ ఇట్లా ఉందనమాట చూలేను నేనేంస్పట్ వేట్టాను కాబట్టి నేను చూడను అంతా కరెక్ట్ ఎట్లా ఏమి ఫేస్ అంతా కానీ ఫోటోల కన్నా ఆ చూస్ చూసింటలే అంతగా గమనించినయి అట్లా చూస్తే ఎట్లా ఉంటుంది అంటే మళ్ళ ఆగ అట్లా చూడాలి అంటే అట్లే చూడాలి వాళ్గల్లా అట్లా చూడలేను ఇంకేమన్నా ఉండే అట్లా చూస్తే
గంతే మళ్ళ
ఆ అందుకంట నేన్ చూడ్నంమాట్ టా వీళ్ళు మా రూములకి అప్పుడను కదా ఆబట్టిస్తా ఉంటారు హ్మ్మ్ చిత్తూరుపు పల్లెడమా అయ్యో బలే అలు మ్ మల్ల చానే కేరింగ్ మే ఇదైతే బాగా తెలుసు కేరింగ్ అయితే చాలనా వాళ్ళు రుచ్ కూడా అమ్మ
ఎవర్ చిత్తూరు పాప
ఆహా వాళ్ళు ఆ నేను చూసిత్త వరకు అది కాదు అది అల్లే కదా అట్లా నేను చూడలేదు కానీ మా రూమ్ వాళ్ళు ఉంటారు కదా బెద్బెద్ ఏయా ఆ వాళ్ళు కూడా ఫస్ట్ కొద్దిసేపుగా అసలు నేనైతే నే అంత లేదు స్ అంతా కడపడుతుంది నేను పొట అంతా కేర్గా చూడడం అంటే ఇప్పుడు ఎడ చూసిన గుత్తుగూడా రాదు మే నేను ఎడ చూసింటానో ఇంకంతా చూడ్న్ను మీ కానీ చూస్త ఏం మన కల్లా ఎవరైని చూస్తారంటే మన కల్లా అట్లే వెళ్ళిపోతాయి మే అది నాకు తప్ప చెప్పు చూడ
నిజమేలే గాని ఉండుండవు నేను చూస్తాన్నా ఏందో అంత బాగున్నాడా
అయ్యా నేనే అంతా బా అయ్యో బాగుంటాడు అనీ చెప్పలేదులే మే అంటే లాస్ట్ ఫోటోల నాకు లాస్ట్ ఫోటో కూడా కాదు ఏందో లాస్ట్ లో ఒక్కటేమో పర్లే అనిపించింది మరీ అంత కాదు
అ
లాస్ట్ నుంచి థర్డ్దా నేను అవే చూసింది అంతకు ముందువన్నీ నా ఫోన్ లో చూసినా
ఆ ఉ
నవ్వితే బానే ఉంటుంద్ ఆ లాస్ట్ నుంచి థర్డ్ది ఏమో చూడు ఏందో పాటు గుర్తురాలేదు ఏదో ఉంటే పాటల్ ఏమో అప్పుడప్పుడు అనిపిస్తా అయినూర్
పర్లేదులే
పర్లేదులే ఏం మే నేనే బాంటా అంటావా
ఉమ్ నేన్ ఆ మాటా అన్లా
మళ్ళ నువ్వు అట్లే ఆ బేస్ తీ ఎవరన్న ఎట్లుంటుందప్ప అని అడిగితే పర్లేదులే అంటావేమో లేదు కదా అనవు కదా
నిలువన్న ఎప్పుడో చెప్పు
నవ్వు
నీ అమ్మ నీకేంలే అన్న
నాకేంలే అన్నావా ఆ నాకేం లే నాకేం అన్ని తక్కువలే ఇ ఒకటే తక్కువ హుమ్ సర్లే అట్లా చెప్పడం వల్ల అద్దొక్క తేన్ అట్లా చే ఏమనా నిజమే అట్ ఆ ఆహా అది ఎప్పటి నుంచో ఉందిలే నేను ఎప్పుడు నించ్ చూస్తా చూసా అట్లా వదిలేస్తా అంతే అప్పుడు చాపిల్ల చెప్పిన ఆ
నువ్వ్ గుడ్ గర్ల్
ఆ ఏ అమీ
ఎం లేద్
ఎందుదన్నా గుడ్ గర్ల్ అని
గుడ్ గర్ల్ కాబట్టి
ఓహ్ మళ్ళ అదే కాదు మా క్లాస్ లో ఇంకొబలోడు ఉన్నాడునమాట వారు ఏమిన్నా ఇంగో పిలోడు వెళ్డు కాబట్టి అక్కకిేంచుకున్నా వాళ్ళ ఎ క్రిస్తా ఉంటారు ద నేను అట్లా అంటే నేను ఒక లాబ్ అవుతానే ఉంటా కదా వెళ్లి వాళ్ళు బాయ్స్ ఒకతాననమాట రెగ్యులర్ బాయ్స్ ఎల్లి బాయ్స్ కూడా వాళ్ళు ఏమంటారంటే అ పేరు పెట్టి అంటే ఊరికే పిలుస్తా ఉంటాడు ఆ పిల పేరుని పిలుస్తా ఉంటాడు న అది ఇక్కడ చూసిననుకో ఏం పా నీకేం చెప్పు వాళ్ళని పిలిస్తే నీ గేమ్ అంటాడు గో నా ముందేలిచిలే నీ గేమ్ చెప్పుినప్పుడుిచుకో టడు సల్లేే అని న ైట్ తీసుకుంటా ఇప్పుడు నేనే ఏమంటా ఫ్రెండే ఏదో బై మిస్టేక్ ఉండొచ్చు ఏమన్నా అట్లా క్రెష్ లాంటివి ఉన్నా నీకు చెప్పినప్పుడు నువ్వు ఎట్లా పెట్టుకోవడమే ఆటోపట్స్తా ఉంటంది కదే పనిగా ఒక్కసారి లిమిట్ ఆ అట్లా చేసి ఈసార్ చూడు అది ఫస్ట్ తేజుకున్నింది అట్లా చ కేేజుకు నిందంటన్నా అ చికి పేరుటే అనా అచ్చ ఆ పెళోడు ఉన్నాడు చూడు నా నెక్లిస్ ఉంటాడు చూడు ఆ పిల్లడు ఫస్ట్ ఆ పిల్లని ఇట్లా చి చిత్రపపని ఇట్లా వాళ్ళ్ అట్ంది అనమాట నేను ఊరికె నువ్ ఆ పేరు తీసిే నేను ఈ పేరు తీస్తా అని చెప్తా ఈసారి నవ్రు మూసుకొనిన్నా ఉంటాడు కోపం మనమాటం ఆ అదే నేను ఆ పిల్ల ఎందుకు ఏమనలేకపోతాన్నా అంటే అ సేమ్ ట్ల తేజుని మంచిగా తిప్పినాడు అనమాట అంటే తేజు అంత ఏదో పని చేసినా ఆ ఇట్లా చెయ్యొద్దు మా ఫ్రెండ్ాని ఇ ఉండొదు ఇంత రెస్పెక్ట్ గా మాట్లాడనాడు ఆ పిల్ల చెప్పు తో కొడుతా చింతకాయతో కొ ఇట్లా అట్లా అనింది నీ కూడా అంత ని చార్ చేసిన చూసినాను నేను లింగో పాపం నాతో ఉంటుంది చూడు హాస్టల్ పిల్లమే మేము నలుగు రూము అట్లా ఆ పిల్ల కూడా చెప్పింది సో అట్లా పాజిటివ్ ఇంప్రెషన్ వల్ల నాకు ఇన్న నెగిటివ్ లేకపోలేకపోతేనా ఆ ఉండడమే కాదు వాళ్ళు బిహేవ్ చేసే అట్లే ఉంటుంది వాళ్ళ ఇం ఎంతతుంటుందిండి ఇడు చాన పుట్ ఇట్టిగా ఉంటారు అ సో ఉంటే చూసింట న మా వాళ్ళది కూడా ఆ అన్నకి అంతే మంచి పిల్పుల్ని మంచిగా చూడడం అంటే ఇష్టమేము అవు అంతే నేను చెప్తాన్నారు మంచంత ప అ
ఆ ఓకే ఓకే మాకు అందరికి చూడ అంటే ఇష్ట అవుతుంది సార్ అదే మాకంత చెడూ అంటే ఇష్టం
ప చెప్పలే లే మేం బోడి అది అట్లో అట్లా ఏమ అనిపిస్తుంది అ న ఎరు ఒక పాయింట్ లో ఫిఫ్ట్ అయితే నీ పాయింట్ లో ఫిఫ్ట్కి అవుతానేమో అనిపిస్తుంది అంటున్నా
ఇలాది ఏనా అన్కు
ఏం చేసిననుకో ఏమవుతుంది చెపు స మీ దొంగమాగుందనివన్నీ లోప లోపలే మింగేస్తానువు ఏందో అంత
సర్ సర్లే పల్లవి మీకు సెట్ అవన్లత్ చిన్నప్పుడు మాట్లాడతావ్ నా కూడా తెల్సు అది
ఏం మాట్లాడత
మాట్లాడతావ్ అంటే మాట్లాడతావ్ హ్మ్ ఇంకా ఏదన్నా మాట్లాడవే ఆ మాట్లాడతావ్ కదా
ఎందుకు మాట్లాడాను ఓకే బ బతికిచ్చనవ్ అవును అది నిజమే తెలుసు అవును మీ మాట్లాడి తీస్కో. ఆ అట్లా కాదు మాట్లాడతా తెలిస్తే హౌ యు నో అబౌట్ మీ లైక్ థా యు రియల్లీ వెల్ నో అబౌట్ మీ రైట్
ఆ చానా చానా పెట్టు పెట్టు